హలో
నమస్కారం
నమస్కారం అండి ఎలా ఉన్నారండి
నేను బాగున్నానండి ఈ రోజు నేను ఈ రోజు కొన్ని విషయాలనే తెలియదలుచుకున్నామ ముందుగా మన ఆహార అలవాట్ల గురించి
చెప్పండి మీరు ఏ ర ఏ రకమైన ఆహారం తినడానికి ఇష్టపడుతారు ఎక్కువగా
నేను అన్ని రకాల ఆహారాలు తినడానికి ఇష్టపడుతాను
మీకు నచ్చిన ఆహారం ఏంటో తెలుసుకోవచ్చా
ఆ
ఎగ్ దోశ ఇడ్లీ వడ ఉదయం అల్పహారానికి ఎం తింటారూ తినడానికి ఇష్టపడ తను మధ్యాహ్న భోజనానికి నేను ఎంతో ఇష్టమైన పప్పు అన్నము మరియు ఒక రకమైన కూరగాయ నెయ్యి పెరుగు ఏసుకొని తింటాను అలాగే అప్పడాలు కూడా ఖచ్చితంగా నాకు ఉండాలి చాలా రకరకాల భోజనం అంటే నాకు చాలా ఇష్టము అలాగే నేను శాకాహారితో పాటు నా శాకాహారంతో
మీకు వంట చేయడం తెలుసా అండి మీకు వంట చేయడం తెలుసా మీరు మీకు కావాల్సిన వంటలు వం వండుకుంటారా
రకరకాల వంటలు నేను వం వండుతూ ఉంటాను దాంతో పాటు అలాగే మా భార్య గూడా మా కోసం
ఇంకా ఏంటండి మీరు ఇష్టంగా చేయగలిగిన వంట
నాకు ఎంతో ఇష్టమైన మాంసాహారం చికెన్ కర్రీ కోడికూర కోడికూర లో నేను రకరకాల ఎలా తయారు చేస్తానో నేను ఇప్పుడు వివరిస్తాను
మీకు చికెన్ ఫ్రై ఎలా చేస్తారో తెలుసా అండి నాకు చెప్ప చెప్పగలుగుతారా మీరు నేను కూడా ఒకసారి చెయ్యాలనుకుంటున్నాను
ఇప్పుడు ఎలా చేస్తున్నానో నేను చెప్పగలుగుతాను కోడి కూడా ఇప్పుడు ముందుగా ఒక కేజీ కోడి మాంసము ఆహార దినుసులైన జీలకర్ర, షాజీరా, ఆవాలు మరియు దాల్చిన చెక్క యాలకులు, గోడంబి ఇవన్నీ ముందుగా మనం తయారు చేసుకొని కడిగిన మాంసం కోడికూర మాంసంలో బాగా కలిపి కారం, ఉప్పు, పసుపు, అల్లం, వెల్లుల్లి మిశ్రమాన్ని బాగా దానికి దట్టించి ఒక గంట సేపు అలా పక్కన పెట్టు కోవాలి తర్వాత ఒక గంట తర్వాత మనం పొయ్యిపైన కడాయిని పెట్టి ఆ కడాయిలో వేడి వేడి చల్లటి నూనె పోసి అది వేడి అయ్యేంత వరకు వేచి చూసి ఆ వేడైనా ఆ నూనెలో మనం తీసి పక్కన పెట్టుకున్నటువంటి కోడికూర మిశ్రమాన్ని ఒక్కొక్కటిగా ముద్దలు చేసి ఓక్కొక్కటిగా నిలలో నూనెలో వేసుకుంటూ బాగా బంగారు రంగు వచ్చే వరకు వేచి చూసి దాని మళ్ళా ఇంకొకసారి వేసుకొని మనము అలా చేసుకో చ్చు తర్వాత చివరిగా కరివేపాకు మరియు పచ్చిమిరపకాయలని పెమ్ గా కట్ చేసి పచ్చిమిరపకాయల్ని అదే నూనేలో వేసి
స
మనం వేస్తున్నటి మాంసాహపుం మిష్రం కోడికర మిశ్రమం పైన అలా చల్లుకొని కొంచెం ఉప్పు మరియు కార పొడిని జల్లరించి తినవచ్చు అలా తయారు చేస్ అలా తయారు చేస్తాం.
ఓ చాలా మంచిగ చెప్పారండి నేను కూడా ఒకసారి మీర్ చెప్పిన విధానాన్నే ప్రయత్నించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ మీకు చికెన్ కూరతో పూరీలు తినడం ఇష్టమేనా అండీ? చికెన్ కూర, పూరిలు చాలా బాగుం డానికి చాలసేపు పడతారు, మీకు ఏ విధంగా తింటే ఇష్టంగా ఉంటుంది కోడి కూరను?
నాకు చాలా అది మీరు చెప్పినట్టుగా పూరీలు మరియు కోడి కూరా తిమిని చాలా బాగా చేసుకొని తినవచ్చు, ముందుగా మనము నేను ఇప్పుడు మీకు ముందుగా
ఆ నాకు తెలుసు పూరి ఎలా తయారు చేసుకుంటారో నాకు తెలుసు. ఆ ఇంకా మీకు ఉత్తివడలు ఐడియా ఉందా మీకు, అంటే మినపప్పు గారెలు అంటారు మిన పప్పు గారెలతో కూడ కోడి కూర తింటే చాలా బాగా ఉంటుంది మీకు అది తెలుసా అండి?
అవును తెలుసు మినపప్పు గారెలతో గుడ మనం కోడికూర తినవచ్చు, చాలా బాగా ఉంటుంది.
ఉమ్ మీరు ఎక్క ఎక్కడ అండి మీరు మీకు ఇష్టమైన హోటల్ ఏంటి? ఆ మీకు తెలిసి నచ్చిన హోటల్ పేరేంటి? మీరు హోటల్స్ కి వెళ్తూ ఉంటారా? ఇలాంటి రకమైన ఆ ఫుడ్ తినడానికి మీరు చాలా ఇష్టపడతారు?
షాగోజ్ అనే ఒక ఆహారశాల నాకు చాలా ఇష్టము, అక్కడ నేను చాలా సార్లు భోజించ భోజనం చేసి ఉన్నాను. అక్కడ రకరకాల బిర్యానీలు
ఆ తర్వాత మన కోడికూరకు సంబంధించిన వేపుళ్ళు కోడికూర మిశ్రమానికి సంబంధించిన కబాబులు రకరకాల ప్యారాడైజ్ అని ఒక ఒక హోటల్ రెస్టారెంట్ అంటారు అక్కడ
హలీం కూడా దొరుకుతుందా అండి అక్కడ? హలీం చాలా బాగుంటుందని విన్నాను నేను.
ఇక్కటి హోటల్ లో మనకు హలీం అనేది దొరుకుతుంది, అది చాలా రుచికరంగా బహు రుచికరంగా ఉంటుంది, దాంట్లో నెయ్యి మరియు ఆహారపుదినుసులు రకరకాల దినుసులు వేసి ఒక ఐదు గంటలు ఒక పెద్ద పొయ్యి కడాయి సేసి ఒక యాభై కిలోల మేక మాంసాన్ని దాంట్లో
అవునండి ఎక్కువ మోతాదులో చేస్తారని విన్నానండి, ఎక్కువ మోతాదులో చేస్తారు. ఆ ఆ సమయం అంతా కూడా అందరు తింటూనే ఉంటారని కూడా తెలుసండి విన్నాను నేను కూడా దాని గురించి, ఆ హలీమ్ తినడం అంటే మా కూడా ఎం ఎంతో చాలా ఇష్టం అండి మేము గుడ
అలా అలాగే అండి ఇప్పుడు నేను మా కుటుంబం గురించి చెప్పాలి అనుకుంటున్నాను, మా కుటుంబంలో నేను నలుగురము మేము ముగ్గురం, నేను మా భార్య, మా కొడుకు మా బాబు, మా బాబుకు వచ్చి ఏడు సంవత్సరాలు తను చాలా అల్లరిగా చాలా మంచిగా మేము చెప్పిన మాట విం టు మాట వింటూ మాతో పాటు ఇప్పుడు కేరింతలు కొడుతూ ఆడుతూ ఉంటాడు. అలాగే మా భార్య గూడ ఇంట్లోనే ఉంటుంది తను గృహిణి. సో మాకు రకరకాల వంటలు, రకరకాల అల్పాహారం రకరకాల మధ్యాహ్న భోజనం రకరకాల రాత్రి భోజనం మాకు చేసి పెడుతుంది సో మేము ఆ ప్రతి వారంతంలో మేము అలా బయటికి వెళ్తాము అలా బయటికి వెళ్ళి షికారులకు వెళ్ళి మేము కొన్ని ఉన్నటువంటి ఆ సాధారాన్ని తీర్చుకుంటూ ఉంటాము అలాగే నీ దగ్గర్లో ఉన్న ఉద్యానవనానికి ఉద్యానవనానికి వెళ్ళి మా బాబుని చాలాసేపు ఒక గంట రెండు గంటలు ప్రతి వారాంతంలో మేము ఆడిపిస్తాము అలాగే మేము ఆ సమయం కుదిరినప్పుడు గాని రెండు వళలకు ఒకసారి గాని ము సినిమాలకు వెళ్తుంటాము సినిమాలో మంచి చిన్నపిల్లల సినిమాలు కుటుంబ కథ చిత్రాలు అంటే మాకు చాలా ఇష్టము రకరక
మీరు ఈ మధ్య కాలంలో మా ఇంటి బంగారం అనే సినిమా చూసారా అండి చాలా బాగుంది అందులో సమంతగారు చాలా బాగా యాక్టింగ్ చేశారు చాలా బాగుందండి నేను కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సినిమాకు వెళ్ళామండి మా ఫ్యామిలీతోకలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ మీకు ఎలా అనిపించింది ఆ మూవీ
చాలా బాగుంది చాలా బాగుంది ముఖ్యంగా మా భార్య చాలా కేరింతలు కొడుతూ గట్టిగా చెప్పట్లు ఈలెలు వేస్తూ ఆ సినిమాని
ఆస్వాదించారండి మేము అలానే చూసామండి చాలా మంచిగా అనిపించింది అంటే ఒక అమ్మాయి ఇంటి వంటలే కాకుండా బయట గూడా అంత మంచిగా ఆ అలా చేయడము మంచి పేరు తెచ్చుకొని కుటుంబం కుటుంబానికి సపోర్ట్ గా ఉండడము అసలు సమంతంగా చాలా బాగా యాక్ట్ చేశారండి అన్నిట్లోకెళ్లా సమంత వాళ్ళ ఫ్రెండ్ కిరణ్మయి క్యారె క్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి
ఆ అలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరి లైఫ్ లోనూ ఉంటే చాలా మంచిది అనిపించింది నాకైతే మీ ఉద్దేశం ఏంటండి
దాంట్లో అందరూ చాలా బహు చాలా బాగా నటించారు రకరకాల ఆహాభావాలు సృష్టించి రకరకాలుగా వాళ్ళు నటించారు
నార్మల్గా అయితే నేను ఎక్కువ సినిమాలు చూడ్డానికి థియేటర్ లో చూడడానికి ఇష్టపడను కానీ అది లేడీ ఓరియంటెడ్ మూవీ అని నాకు చాలా నచ్చి మరి నేను ముందుగానే సెకండ్ డేనే వెళ్ళి చూశానండి నాకు చాలా బాగా నచ్చింది అసలు
చిత్రం మరియు కథానాయకికి ఎక్కువగా ప్రాధాన్యత తీస్తున్న చిత్రం కాబట్టి నాకు దర్శకత్వం వహించిన ఆ వారు కూడా మహిళనే సో అలా మాకు చాలా బాగా నచ్చింది
అవునండి వారు ఆ సమంత గారి హస్బెండ్ తను కూడాడా తన సమంతాకి చాలా స సపోర్ట్ చేశారడి తను తిరుపతి వాళ్ంట
అవును సమ సమంత గారి భర్త మీరు అంటుంది అర్థమైందా
ఆ అవునండి అవునండి తను కూడా అలా
సరే అండి మరి మరికొద్ది మరికొన్ని మరికొన్ని విషయాలతో నేను మళ్ళీ మీకు కొల్ చేస్తానండి ధన్యవాదాలు
ఇంకా కొద్దిసేపు మాట్లాడ మాట్లాడాలి అంటే మాట్లాడుకోవచ్చ అండి మీరేం పర్వాలేదు ఆ మీకు మళ్ళీ ఎప్పుడన్న కావాలంటే మళ్ళీ కాల్ చే చి మనం మళ్ళీ ఇదే విధంగా సంభాషించవచ్చు
ఓ సరే పర్వాలేదండి
ధన్యవాదాలండి ధన్యవాదాలు